హ్మ్ చెప్ ఓ బోర్ పడ్తది అట ఇంకేమన్నాడు అన్నయ్య
ఏం లేదు గాదే సోది బానుకి ఇయర్ నుంచి ఉన్నాడట్టగాని బాను ఎవరో అబ్బాయితో తిరిగిందంట అది మళ్ళ ఈయన ఫోన్ ఈయన ఫోన్ చేసి ఆయన అడిగిండట ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే నేనేం చేస్తలేను ఆమెనే నాయమిటి తిరుగుతు అనేసి ఆయన అన్నాడట యాక్చువల్ చేసిదంతా బానూనె అయన ఎమ్మాటి పడింది అట
ఆ
నువ్వు ఇక్కాలేవు అట్లా అట్లా అట్లా అది అయిపోయింది. అని అడిగినట్టు ఉన్నాడు.
ఆహా అ పాపం కానీ ఘోరం
ఎమ్ గద్ తీయ్
కర్మా విల్ బ్యాక్ టీషర్ట్ ఛీ లే
ఘోరంగా చుక్కలు చూసిండు ఆ పిల్లవాళ్ళ
అవును
ఆ
కనామ ఎంతగానం ఎట్లా కరెక్ట్ అయితది ఎట్లా ఆమె కూడా తాకుతది మళ్ళా రివర్స్
ఎందుగలదే ఉంది తగలేదు చెప్పు ఇప్పుడు నే నేన ఎంత సఫర్ అయినా, నా బాధ తగలేదా దానికి ఇప్పుడు ఆయన సఫర్ అయిడు ఆయన బాధ తగలేదా. ఇంత హ్యాపీ గా ఉన్న కూడా పాప అ నవ్వుతుంది కచ్చితంగా
నవును
ఎంత ఏడ్చినా అ దేవున్ కే తెల్సు
తొమ్మిది
నింగా విష ఎన్ని ఎన్ని మాటలు చెప్పిందో తెలుసా అదిన్ కష్ తెసి కూడాడం మా ఎట్లా నేను
ఆఅ
ఊ ముదిరాజేమన్ ఏమంటారు పోన్ వాళ్ళ ముదిరాజయాలిగ ముదిరాజు అంటే ఎట్లా ఉంటది. ఇ వాళ్ళు పద్మాశాలని మస్తు క్యాస్ట్ డిఫరెన్స్ ఉంటది. మాకు మస్తు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. ఒప్పుకుంటూరు, లేదో అని అప్పుడే అన్నది ఆ పిల్ల. పెద్ద రెడ్టి సన్న టే సన్ని అ పిల్ల
ఓ మరి అంతా ఉన్న అమ్మాయి సైలెంట్గా ఉండక ఎందుకు పట్టుకుంది ఎందుకు తిరిగింది.
ఆదంతె ఇక దాని
మళ్ళీ ఇంటికి పోయింద అంటున్నారు. ఇంటికి పోయినాక కూడా ఎట్లా అన బుద్ధి అయిన దానికసలు.
అప్పుడు తెల్లలేదంని చిన్న ల అప్పుడు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసరికి అన్ని మాట్లాడిందట.
దాని బొంద తెల్సొచ్చింది. ఏం తెలుసు దానికి వేస్ట్ మొఖాని
పరు నైట్ వన్ టూ వరకు కూడా పడుకుంటా లెరే
అవునా నీకోసమే ఇవచ్చు.
ఆ అంత లేదు వాడి ఇప్పుడు పాడుకోడట
ఏం చేస్తారట ఆ టైం వరకి మరి
ఎమొ ఎం చెస్ అక్కడేమో ఎప్పుడు పడుకోనఅంటడు.
న మాట ఇంద ఎం చెబితావే మనకంటే ఎట్లా ఉ కదనుకో దయాల లెక్క చూసుకుండా రీల్స్ చూసుకుంటుంట.
హు
అది మనకున్న హ్యాబిటే
ఆ
ఏడున్నాడంట
నిన్న హాస్పిటల్ తీసు పోయి గ్లుకోస్ పెట్టిరంటా
అయ్యా అంతగానం
ఆ దగ్గు వస్తుందని బ్లడ్ టెస్ట్ చేశిరంట అంత నార్మల్ వచ్చిందట
ఓహో
చెప్తుంటుడు కదా నా కూడా ఫీవర్ వచ్చింది. అందరికి వస్తుంది. తులన్ డుం ఆ
ఫీవర్ ఏమో మరి ఇప్పుడు
ఏమో ఇగా
వైరల్ ఫీవర్స్ వస్తున్నాయ్ గా తినాలి మంచిగా నేను తి తిండే తంటలేను సక్కగా
అమ్మా అదంతా చెండాలంగానే ఉండని అని తింటలేను నేను కల్లూతిరిగి పడిపోతా గదా అన్న మనకు
నాకు ఐతే పడ్డ సిగ్గు రాలె నిజంగా
పడ్డవ నువ్వు
ఫుల్ సార్లు పడ్డ నాకు బ్లడ్ తక్కువయినప్పుడు.
అయిన అట్లే ఉంటది.
ఆ భయము లేదు నాకు
ఉంట మంచినే ఉండు
వెస్ట్ ఫెలో
పని చేయవా మరి నువ్వు ఎమ్
నేనేం చేస్తానే ఏం చేయను
మొత్తం మీ మమ్మే
మమ్మీ అక్క
ఖాళీగా కూర్చున గూడా ఆ బోరు కొడుతది ఏదో ఒకటి వేసుకోవచ్చు ఖాళీగా ఉన్నాయి గదా
ఏదో ఒకటి అండి ఆ చదువుతున్నా
అమ్మా ఎప్పుడి నుంచి
నిన్నటినుండే ఏమో అం ఇటు ఫార్మసీ ఎమ్ ఫార్మసీ అవి పాడుబడ్డాయి అసలు ఏం అర్ధం కాట్లే
ఎమ్ ఫార్మసీ పక్కన వెట్ ఇపుడు ఎమ్ కాదు మల్ల నెక్స్ట్ సమ్మర్ ల రాసుకో ఒక సెమ్ ర ఒక ఎగ్జామ్ రా రాశి ఓడిలేయొచ్చుగని ఇది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు
ఆ అంటే చదవడం అంత స్ట్రెస్ ఏమి తీసుకోవట్లేదు గాని అదేమంటారు రికార్డ్ అది ఉంటే వేరే చెల్లకి ఇచ్చిన రాయమని రాస్తా అన్నది
ఉ ఆమెంతుకు రాస్తా అన్నదే
ఆ
ఆమె ఎందుకు రాస్త అన్నది
అంటే నేనే రాసియమన్న ఇట్ల రికార్డు ఉంది రాసి ఇవ్వురా అని అంటే సరే అన్నది
ఆ ఎక్కువ పేజెస్ రావ
అర్ధాం కాలే
ఎక్కువ పేజెస్ రావా అంటున్నా
ఎక్కువ పేజెస్ ఎంత ఫార్టీ టూ పేజెస్ ఉన్నాయి
హు
రాయమని చెప్పిన సరే రాస్తా అని అన్నది ఆమెకిచ్చేసినా నాది కంప్లీట్ జేస్తే పోయి వాన్ ముఖన పడేస్తే అయిపోతది ఏ ఏమున్నది ఏం ఫార్మసీ ఒక ముందు రోజు చూసుకొని ఏదో ఒక సోది పాస్ అయితే పాస్ అయిత ఫెయిల్ అయితే ఫెయిల్ అయిత రాశి వస్తే అయిపోతది
గాంతే ఒకటైతే రాసి ఒకటైతే అటెంప్ట్ చేయి అంతే
ఉ అంతే
నాకు మంచిగా అన్ని తిన్నబుదై యితున్నాయి గోరంగా
ఏం తిన బుద్ధి అయితుంది
నక్ చికెన్ లాలీపప్స్ ఎప్పటి నున్ చో తినాలనుంది
ఆర్డర్ వెట్ట మనపేనవ్
బడ్జెట్ నీల్
అన్నయని
అదే బడ్జెట్ నిల్లు పాపం ఆయనకే తిండికి లేక సైలెంట్ అయితున్న
ఆహా హ్మ
త్వర గాసలు ఒక్కసారి కూడా
ఎవరికి
ఏం కొనియాలే నేను
అవునా
ఒక షర్ట్ ఇచ్చినా అంతే
ఆహా ఎందుకు ఏం అయిన కొనిస్తేనే ప్రేమనా
ఏదో ఒకటి ఇయ్యాలి కద నే ఎప్పుడైనా కూడాప్పుడు హ్యాపీనెస్ కోసం అయినా ఏమి ఇయ్యలే నేను
ఏం కాదు లే
పైసలు లేనప్పుడు ఏం చేస్తాం మరి
వసరదేవు వెళ్ చ నాన్ జరా ఫోర్ట్ ఫోర్ పిసన్నైపోన పేస్ట్ కి ట్వంటీ పోతాయి సోపు అయిపోతుంది ప్పుడు సాలరీ పడగారు సాలరీ పడే వరకు సంతూర్ సబ్బుకొనుక్కుని వాడాలి ఇప్పుడు నేను
ఆ
ఉమ్ అట్లుంది పరిస్థితి ఒకరోజు ఏమనుకుంట డి మార్ట్ పోయి కావాల్సినవి ఒకటేసారి బాగా తీసుకొని వద్దాం అనుకుంటున్నా
అవును అదే పని చెయ్ మంచిగా
ఊకె ఊకె ఏంది లొల్లి
అర్థంగాలే
ఊకె ఊకె ఎందుకే ఈ లొల్లి ఒకసారె తెచ్చుకుంటే అయిపోతాది
అవును
వర్షం పడుతది అంటావా
మా సైడ్ అయితే మంచిగనే ఉంది అటుమీద రేట్లు ల్లో మరి
నార్మల్ ఏనె ఉంది చోడుబాజా
ఆహా
ఆహా
పక్షులు ఇటు సైడ్ మంచిగానే ఉంది వర్షం పడ్డట్టు ఏం లేదు
ఫోన్ చేస్తుండా మీ అన్న
ఆ అప్పుడు ఆఫ్టర్నూన్ చేసిర్రు ఓ ఆ ఉండాలా
సు ఒక తెల్లగుంటది ఆ అమ్మాయి ఉన్నది ఆ ఇక్కడ ఏం తొడ గొడుతున్నావ్ గానీ
శ్రీ ఏనా ఆమ్ పేరు
ఆమనే ఉన్నది
అ
నిద్రోస్తుంది మంచి పొద్దున పడుకుందాం అనుకున్న పొద్దున రష్మిత ఫోన్ చేసింది ఏడున్నర అరగపోతున్నా ఆఫీస్ కి మేమకు ముందే ఎప్పుడు నే పోన్ రష్మి త అని చెప్పినాక కూడా మళ్ళా ఫోన్ చేసింది బీప్ అంటే బీప్ లేసింది నాకు నేను చెప్తున్న అవసరం లే పోన్ అనేషి మల్ ఎందుకు ఫోన్ చే ఇస్తాను అని అంటే పోతామేమో సార్కి మెసేజ్ చేసా నువ్వు చేస్తావా అని మెసేజ్ ఫోన్ చేసావా అవునండి పడుకోవాలి ఇప్పుడు పడుకోవాలె అని అంటాను నిద్ర మొత్తం మీ కిందనే ఉన్నాయి
ఆ ఆబ మట్ల తిట్టొద్దు ఇంతా నిద్రలో ఉన్నాకూడా
అరే నువ్ స సాటర్డే సండే కూడా ఫోన్ చేయాలె తర్వాత నేను ఉంటే ఏ ఎమర్జెన్సీ అంటే మల చేసినా ఏం కాదు కాని పొద్దున్న చేస్తే నాక్ అసల్ నచ్చదు తెల్సా
మొన్న వీట్ల తయారయినదె అంతా
ఏమో నాగ్గూడా తెలవదు కూరం గైన
అదె
ఇప్పుడు ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేస్తది
ఆ అట్నె అవు అవును నీ ఫ్రెండ్స్ అట్లా చేస్తారు కానీ నువైయితే అట్లా కాదు శాడిస్ట్
అలా గూడా ఫోన్ చేయించు కుంటా కదా అ ఫోన్ చేసినా నీక్ తెల్వదే ఉంటే మీక్ ఫోన్ చేసి ఇగో ఫ్రెడ్ టచ్ ఇట్టను ఉన్నార ఆవ నన్నది అడ్రెస్ చెప్తే
ఉమ్ సిట్యుయేషన్ లోయిన ఫోన్ చూత్తుండ్నే సరె